ఆ ప్రసీ
బాన్నావష్యు
మా నాంట్రస్ సీను ఎలా ఉన్నావ్
ఆ నేను బాన్న తిన్నావ అష్యు
తిన్నాను
ఏం తిన్నావ్ ఏన్ జైలా కుచోండా నీకు ఫోన్ చేసినా నీతో మాట్లాడుతాండా
మ్మ్ అంద్రూ బాన్నారా ప్రస్ సి
అందురు బాండారష్విని మీ ఇంట్లో వాళ్ళందరూ బాండారా మీ డాడీ, మీ మమ్మీ, మీ తమ్ములిద్దురు అదే మీ పిన్ని కొడుకూడా ఆన్నే చదువుకుంటాన్నాడు మీంట్లో. ఆ పిల్లోడు అందరు అందరు బావున్నార
అంద్రూ బానార్ ప్రసీ మీ వాళ్ళెట్లున్నారు
నయా సా ఆ
మీ వాళ్ళెద్ ఎట్లుండారు అంటన్నా
మావాలంద్రూ బానే ఉండారష్యు
మ్మ్ ఏంది ఉగాది వ ఆన్ ఏంది ప్లాన్సు
అదే చెప్పాలష్యు బట్టలు కొనుక్కున్నారా మీరు ఉగాదికి మీ కాలేజ్ లో హాలిడేస్ ఇచ్చినారా ఉగాదికి
ఆ ఇచ్చారు ఫోర్ డేస్ అంట అదే మంచిగా ఇక్కడ పేనా ప్లానేద్దామని ఆలోచిస్తాన్న
మ్మ్ ఎక్కడికెళ్తారు బీచ్కా లేకపోతే గుల్లకా
గుళ్ళకే లే బీచ్కు పోయేంత లేదు ఇప్పుడు
మ్మ్ మీ డాడీ ఒప్పుకోడా ఫ్యామిలీ తనేనా ప్లానింగ్ ఫ్రెండ్స్ తో ఏం లేదా మీ ఫ్రెండ్స్ తో వెళ్లేది
లేదు ఫ్రెండ్స్ తోనే పోదాం
ఎక్కడికి ఎక్కడికనుకుంటాండావ్ అంటే ఒక ప్లేస్ చెప్పు బాగా ముండేది
వాళ్ళుొచ్చే పని అయితే
ఉహ్మ్మ్
ఇటు సైడ్ శ్రీకాళహస్తి సైడ్ ఒక గుడి ఉంది
ఆ ఈశ్వర్ దగా శ్రీకాళహస్తి అంటె
ఆ అవును అవును ఏళ్ళవా
ఆ ఎలా పిన్ని అక్కడ గై ఉండేది బల్లేె ఉంటది ఆ రెండు సార్లుమో వెలే బళ్ల్లేె ఉంటుంది ఆవిడ ఆ దానికి పేరు ఎట్లొచ్చింది తెలుసా శ్రీకాళహస్తికి
తంట ఇదు ప్రసిీ
శివుడికి పూజలు చేసేటప్పుడు ఆ సాల పురుగు ఉంటద శాల పురుగు పాము ఆ అదే ఏనుగు అవి మూడు ఆ నేనే ఎక్కువ పూజ చేస్తాన్నాను కొట్లాడుకుంటా ఉంటాయి అప్పుడు ఒకదాన్ని ఒకటి ఇ చేసేసి చనిపోతాయి అప్పుడు శివుడుొచ్చి వాటికి పడతాడు శ్రీ అంటే శ్రీకాళహస్తి అని పేరు పెడతాడు శ్రీ అంటే అదేంది శాలిడు
హ్మ్మ్
హస్తి అంటే ఏనుగు కాలా అంటే పాము హస్త అంటే ఏనుగు శ్రీకాళస్తి అట్ విందంట పేరు మా పిన్ని జెప్పింది
ఓ నిజంగా చనా పవిత్ర అంటే అవి అంతా అదృష్టం చేసు కున్నాయ అసలు
ఆ నిజంగానే
హ్మ్మ్ ఏమి మీరు ఎక్కడికి వెళ్తున్నారు
నేమా మాకు అంతే మా హాస్టల్లో లో అదే మా కాలేజ్ హాస్టల్లో వాళ్ళకి గ్యాస్ లేదని ఫుడ్ చేయడానికి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా
అవును అవును మాకు కూడా అసలు లేదు ఈ షాప్ ఏ పెట్టలేదు తెలుసా
హ్మ్మ్ దానికి గ్యాస్ దొరకలేదని ఒక గ్యాస్ ఫస్ట్ టూ థౌజండ్ పెట్టి తెచ్చినారంట అదే రెండు వేలు పెట్టి రెండు రోజులు చేసినారు అందుకని ఇంకా అది కొండ్రోజులు వస్తుందని ఫోర్ డేస్ దానికి లీవ్ ఇస్తాండ్రు మాకు కూడా ఫోర్ డేసే
ఓహో అవునా
ఉమ్ దానికే ఇస్తాండదంట
బయట అంతా చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థి, అసలు నిజంగా గ్యాస్ లేక అందరూ రూ అసలు షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు.
అవునషూ, బెంగళూరు లోనే ముప్పై హోట్ టల్ ఏమో క్లోజ్ చేసారంట మాయమ్మోలు చెప్పారయ్
అవునా ఓ ఉండేవాళ్ళన్నీ ఇంకా ఎట్లనో ఉండే కొద్దీ ఇంక అంతే, గ్యాస్ కూడా బ్యాన్ చేసెస్
ఆ మొన్న మొన్నద ఇంక వెండి బంగారు ఎక్కువ రేట్ అన్నారు, ఇప్పుడేమో గ్యాస్ ఏమో పెరిగిపోయింది.
ఆ అవును బ్రసి నిజ్జంగా బంగారం వెండి రేటు కూడా అసలు ఓ
అవ్ బా నిజంగానే మనమేం మో చదువుకున్న టైంలో కోవిడ్ వచ్చింది. టెన్త్ క్లాస్లో ఇంకా మనము జాబ్ చేద్దాం అనే టైంలో ఏఐ వచ్చందే ఆ ఇప్పుడు మనం పెళ్లి చేస్ కుందా అనే కుందికి బంగార్ వెండి రేట్ అంత పెరిగి పాయ
మనకేది సెట్ కావడం లేదు, మన మన బ్యా
దం అనే టయానికి ఇప్పుడు గ్యాస్లు రేట్లు కూడా పెరిగి పాయే ఇంకా చేస్తాం.
ఉమ్ బా క్యాలి
అదే ఇంట్లో ఖాళీగా కూర్చునేది తప్పితే మనం ఏం చేయలేం.
నేనైతే అసలు పోయి మిన్ ఏమీ చేయలేను, నాకు అసలు ఏమీ రాదు. హ్మ్
ఈ పీజీ లో ఫుడ్ ఏం సక్రమంగా పెట్టర్ కానీ ఫీజులు అడిగేకి మాత్రం ముందేస్తరు సర్ర్ అని, ఆయన్నే వచ్చి ఇప్పుడే అడిగాడు ఫీజు.
ఇంకేం పనుండదా, ఏమి టైంకబ్బా బలే వస్తారే అట్లా
అదే మల్ల ఫుడ్ మాత్రం సక్ ఇష్టంగా పెడతరు కావచ్చు
అవును ఇంతకు ముందు కూడా ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పావు కదా. ఫుడ్ సరిగ్గా ఉండడం లేదని.
అయ్యో సలు ఉండదు తెలుసా అరసు మింద నీల్ నీల్ లేదాన్ ఏ మీరు పులుసులు చేస్తారా ఏం గాన బాగుండదు
అది కాకుండా ఇంకా మీరు చిత్తూరు సైడ్ ఇటు సైడ్ ఫుడ్ కూడా కొంచెం కష్టం కదా
అదే కష్టమే ఎంచేయాలో అర్ధం కాలే ఇంగా అయిప పోయిందిలే స్టడీస్ ఎ ఇంక వెళ్ళిపోతా ఇంకా ఈ పక్కకు కూడా రాను ఇంగా లేదా జాబ్ చేసే టై లో రూమ్ అన్నా ఏదో ఓటి తీసుకొని ఫ్రెండ్స్ మేమే ఫుడ్ అట్లా ఏమన్నా చేస్ తిన్నాల
అదే బెటరు ఇంకా మీరు తీసుకుంటేనే కొంచెం బాగుంటుంది
అదే మనం అంటే మేము మేమే చేసుకోవచ్చు ఫుడ్ అంతా మహా అంటే ఎంత ఖర్చు వస్తాది రూమ్ కి ఒకేలా వేయి ఆ ఒక్కొరి కి ఆ ఇంకా ఫుడ్ కి అదం ఓ త్రీ థౌజండ్ సరిపోదా మంత్ కి అంటే ముగ్గరమే కదా రైస్ అవంతా ముందు గానే కొన్నకచ్చి కుంటాము
ఒకే ఒకే ముగ్గురా
మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండారులే ఒకే చోట
ఓకేఓకే
అదే ఫస్ట్ ఇన్ ఇదంతా అయిపోయినాక స్టడీస్ అంతా అవును నీకు నీచెప్ ప్పలేదు కదా గా మాకి క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగింది
ఏ
ఆ మే నాకు నేను సెలెక్ట్ అయినా
కంగ్రాట్యులేషన్స్ ప్రాసి
యూ
అవును ఎక్కడా
హైదరాబాద్ అని అన్నారు అపోలోలో హైదరాబాద్ లేకపోతే నెల్లూరు అన్నా ముప్పై ముప్పై ఉన్నాయి అన్నారు
ఓకే
అక్కడ జాబ్ వచ్చింది అంటే మెడికల్ స్టోర్లలో
ఆ అపోలో ఫార్మసీ పెద్దదే కదా
పెద్దదే అపోలోనే సాలరీ మంత్కి తర్టీన్ థౌసండ్ ఉ ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళే ఇస్తామున్నారు ఇంకా ఏమో చూసుకోవాలి మా తమ్ముడేమో అమ ర్చి ఉండేది ఇంకోసారి రాదు ఎల్ళ అంటున్నాడు నాకేమో అంటే ఇట్లా ఇక్కడ అరవింద కంపెనీలు చేద్దామని అదైతే ఇంటర్నేషనల్ కంపెనీ కదా ఒక రెండేళ్ళ వర్క్ చేసినా మళ్ళ బెంగళూరు లో పోతే మంచి ఫ్యూచర్ ఉండది
అవునవును అరబిందో నేషనల్ కంపెనీ ఒకసారి చేశామంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మనకు వచ్చిందంటే మనం ఎక్కడైనా చేసా
అదే ఎక్కడన్నా చేయొచ్చు అప్పుడు చె అంటే వాళ్ళు ఇచ్చేది కూడా అమౌంట్ ఎక్కువ ఇస్తార అనమాట
అవును ఇంకా అది ప్రిఫరెన్స్ కిందక వచ్చేస్తుంది కదా అవును ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నీకు ఇప్పుడు వచ్చే శాలరీని డబల్ వచ్చినా నువ్వు ఆశ్చర్యపోవక్కర్లే ఆహా ఆ
అదే అనుకుంటాం మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చెప్పింటే జాయిన్ అవుదామని ఇంగ చింటు కాడికి ఏమో రెండు కంపేర్ చేసుకొని చెప్తే వాడికి అర్థం అవుతుంది అప్పుడు
అంటే నీకు ఇప్పుడు అపోలో కి వెళ్ళాలని లేదా
ఆహా అ లేే లేదు అది జస్ట్ ఆఫర్ లెటర్ రావాలని అనుకున్నా వచ్చింది అంటే ఇంట్లో చెప్పుకోడానికి అంటే
కున్నా కూడా చేసేస్తావు కదా అంటున్నా
ఆ ఇక మాయమ్మ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు రష్ స్
హుమ్
చింటుగాడు ఏమో ఇది వచ్చిందండి నీవు అంటున్నాడు కా ఇకా నేను అను నేనే పోతా
సరే అ ఇంకా తమ్ముడు కదా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అర్థమై టట్టు చెప్పు
ఇంటా కానీ నేను పోను నా పని నేనే చేస్తా అట్లా
అదే చెప్తున్నా దానికి అర్థమయేటట్టు చెప్పు తర్వాత ఆ ఎట్లా అంటే అట్లా
బమ్మ ముగ్రము ఫస్ట్ యూకేకి బవాలనుకుంటన్నాంం పాంకి
అమో చనా పెద్ద ప్లానే
ఆ ఆ ఏతు మళ్ళా వచ్చేసేసి ఏమైందంటే యుద్ధాలు అ దరుగుతున్నాయని ఇదంతా అయ్యే పని కాదుని ఇం ఇక్కడే ఏదన్నా జాబ్ చూసుకొని అంటే ఇక్కడే ఏదన్నా డబ్బులు ఏదన్నా తొందరగా సంపాదించే చూసుకోవాలని అనుకున్నాను
ఆహ ఓకే ఓకే అవునులే ప్రసి ఇప్పుడు యూకే అది ఇది అన్నామంటే ఫస్ట్ బాగానే ఉంటుంది తర్వాత
అదే ఇప్పుడేమో లోన్ ఇస్తారా ఆ లోన్ మళ్ళా తెరుతుందా స్వామి దానికే సరిపోతుంది జీవితం అంతానికే వద్ద అనుకుంట
అవును నేను విన్నా ఇంత నుంచి ఎంతో ఫిఫ్టీన్ నుంచి ఇస్తున్నారంట లోను
ఆ ఇస్తారు ఇంకాష్ని ఇంట్లో వాళ్ళందరుూ తిన్నారా
లేదు ప్రసీ డాడీ వాళ్ళు షాప్ నుంచి వాళ్ళు పెట్టుకొని వచ్చేసరికి టెన్ థర్టీ అట్లా అవుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక అందరం అప్పుడే తింటాం
ఓకేస్ న ఇంకా
ఆ
సరే అయితే మా ఇం ఒక అంటే ఇంకా ఏమన్నా నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా చదువుకునేది ఏమన్నా అంటే ఎం ఫామ్ లో ఏది తీసుకోవాలినుకుంటా ఇంటంటవు
అనాలసస్ అయితే బ
కావాల అనుకుంటున్నా అదే అనాలిసిసే బెటర్ అనుకుంటాన్నా నేను కూడా
ఆ అంటే క్వాలిటీ అంటే నేను ఇట్లాగ ఎడ చేస్తున్నా అంటే ఇండస్ట్రీ సైడ్ అట్లా పోయామం అంటే ఇప్పుడు దాంట్లో ఆప్షన్ ఏదన్నా ఉం
ఓకే అశ్విని ఉండు మారూమల్ తిన్ డా ళ్దామంటన్నారు పోయ సస్తా మల్ల జెస్త వచ్చి ఓకే బాయ్ సి యూ గుడ్ నైట్ ఉ ఓక్ ఏ
హ్మ్